హ
హలో చెప్పండి
హలో
హలో
హలో
హలో
వినిపిస్తుందా రా
ఆ వినిపిస్తున్నక్క
ఆ నేను ఇప్పుడు పడుగల గురించి మాట్లాడుకుందా
ఓకే
ఏం పండుగల గురించి చెప్పాలి అంటే నాకు నచ్చిన పడుగల గురించి మాట్లాడనా
ఆ మీ ఇష్టం ఇంకా మీకేమి ఇష్టమో చెప్పండి నాకు కూడా ఏమి ఇష్టమో చెప్తాను.
నాకు నచ్చిన పండుగ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మామూలుగా దసరా అంటే బతుకమ్మ పండుగ అంటే ఇష్టం ఎందుకంట. ఎకంటే మన తెలుగు అంటే రాష్ట్రంలో.
అవును
ఏ అన్నమాటా హలో
అవునా వినిపిస్తుందిక్క చెప్.
మనం ఫస్ట్ బతుకమ్మ పండుగ మా ఊళ్ళనే ఉన్నా అయితే ఫస్ట్ మేము బొడ్డమ్మనే చేస్తాం అన్నమాట.
అవును
తొమ్మిది రోజులు వేస్తాం ఇక తొమ్మిదో రోజ అయితేనేమో ఇక సద్దుల బతుకమ్మ అని ఇక మనం తీసుకొని పోతాం కదా ఇక బతు మ్మకి మనకు కావాల్సిన చీరలైనా మనకు కావాల్సిన ఏంటే కమ్మలైనా గాజులైనా అవన్నీ ఇక కొనుక్కక్కొని ఇక బాగా అంటే కొంచెం మంచిగా తయారయ మన పల్లెటూర్లలో ఎట్లుంటారు. ఇ అట్లా తయారయి ఇ వెల్ తం అన్నమాట
ఆ
ఇక మనకు బతుకమ్మ కావాల్సిన పువ్వులైనా ఏవైనా సరే ఇక మనం అన్ని తీసుకొచ్చి మనం వేర్చుకొని ఇక అవన్నీ తయారు చేసుకొని మనం వెళ్తాంన్నమాట. ఇక ఆ రోజు సజ్జల బతుకమ్మ. అంట మనం బతుకమ్మ వెళ్లేేడ. ఇప్పుడు ఇంట్లో బతుకమ్మం ఉందట తినడానికి ఇట్లా సద్ద ముద్దల అని పులిహోరని దద్దోచనం అని అట్లా అలాంటివి కొంతమంది ఐదు రకాలు చేస్తారు కొంతమంది పది రకాలు చేస్తారు కదా ఇక మేమైతే తొమ్మిది రకాలు అట్లా చేసినాం అన్నమాట.
ఆ
ఇగా అం మీరైతే ఎన్ని రకాలు చేశింరు.
మేము ఒక ఐదు రకాల్ చేస్తం అక్క.
ఆహా ఇగ మేమైతే అట్లా చేశినం. అంటే ఎప్పుడైనా దొరుకుతనేమో ఆ తొమ్మిది రకాల అనమాట. లేదంట్ టే మాత్రం ఐదు రకాల్ అట్లా చేస్తం అన్నమాట.
ఆ
ఇగాం అది సద్దుల బతుకమ్మ అయిపోయిన తర్వాతకీ ఇగా. మామూలుగా దసరా అని చేత్తంగా. ఆ ఆ రోజయితే ఇట్లా జమ్మి చెట్టు దగ్గరకని వెళ్ళీ, తర్వాతా పాల పిట్టని చూశీ, మళ్ళ జమ్మాకు గినుక తీసుకొనొచ్చీ, పెద్దవాళ్ళకి ఇచ్చి ఆశీర్వాదం తీసుకొని అసంటి వన్నీ చేస్తారా మీరూ.
ఆ చేస్తాం అక్క.
తెలుసా మీకు.
ఆ తెలుసు తెలుసు.
ఉమ్ అట్లా. ఇగ చిన్న పిల్లలయితేనేమో బుక్స్లలో అట్లా మంచి చదువు రావాలని అట్లా ఇట్లా నని ఇగ ఊర్లలోన అయితే అట్లనే చేస్తరు. ఊ అట్లా అన్నమాట. ఇగ ఎట్లయినా మంచిగా మనకూ బతుక్ క్కమ్మ పండగ అంటనే మనకు ఎక్కువా సరదా గుంటది గదా.
ఆ అవును అక్క.
మన ఇంట్లో చుట్టాలైనా ఎవరైనా అం త ఇల్లు మొత్తం సందడి సందడిగ ఉంటది గదా. ఉమ్ ఇగ మీ దగ్గర గూడా అంతే గదా.
ఊ అంతే ఉంటది రకరకాల పూలతోని బతుకమ్మని పేరుస్తం.
హ్మూ
ఊ
ఇగ అదే. ఇగ దాన్ తర్వాతనంటే ఇగా దసరా తర్వాతనంటే, ఇప్పుడూ మామూలుగా ఉమ్ సంక్రాంతి అయినా, ఉగాది అయినా అవి గూడ బాగుంటయి గదా.
ఆ అవును.
ఇగ ఉగాది అయితెనేమో మామూలుగా ఇవి మాము షడ్ రుచులనీ ఇట్లా బెల్లము, ఈ చింతపండురసమూ, మళ్ళీ మా అవి ఉంటయి వేప పువ్వు అని, మామిడి కాయలని అవేశి పచ్చడ తయారు చేస్తరు గదా. చేస్తరా మీరు అట్లా.
చేస్తం.
హ్మూ ఇగ మేము గూడా అట్లనే చేస్ స్తం. మా అంటే భక్ష్యాలు, పూర్ణాలు అసంటియి చేస్తరా.
ఊ చేస్ స్తం
ఉమ్ అదే ఇగా. అలాంటివి చేశి దేవుడి దగ్గర పెట్టీ ఇగా మేము గూడా ఇగ అట్ల చేసుకుంటం. అన్నీ అంత్ అంటే మొత్తం అప్పుడే వస్తాయి కదా పూవులైనా ఆకులైనా ఉగాదికి అన్ని కొత్త కొత్తాయి మొత్తం ఉమ్ అయినా మనకు పంచాంగం ఇట్లా మనకు ఫస్ట్ వచ్చేది ఉగాదినే తెలుసా తెలుగు
ఆ తెలుగు ఉగాదికి కొత్త సంవత్సరం
ఆ ఆ అవును ఇక మామూలుగా ఇంగ్లీష్ పండుగల అంటే జనవరి ఫస్ట్ వన్ ఇట్లా అంటారు గాని మనకి వచ్చేది మాత్రం మన తెలుగు ఇట్లా మా తెలుగు దాంట్లో మాత్రం ఇట్లా వచ్చేది ఫస్ట్ ఉగాదినే మన పంచాంగాలైనా ఏదైనా ఉగాదికే వస్త వస్తాయి కదా సంవత్సరానికి అట్లా ఒకసారి ఉమ్ ఇక తెలివని వాళ్ళయితే అయితే మామూలుగా జనవరి ఫస్ట్ అంటేనే కొత్త సంవత్సరం అనుకున్నా ఇది కొత్తది మనది ఉహుం
ఉమ్ తెలంగాణ వాళ్ళకి ఇదే ఫస్ట్
ఆవ్ ఇది ఫస్ట్ పండగ అన్నమాటి ఇది మనకు ఇదే లాస్ట్ దీంతోనే పండుగలన్న అయిపోతాయి అనుకుంటు కానీ ఇదే ఫస్ట్ మొదలు అనని చాలా మందికి తెలిసి ఉండది అసలు ఇంకా మీరు కూడా మీరు కూడా చేస్తారు కదా ఉగాదికి
ఆ చేస్తాం ఉగాది పచ్చడి తీసుకొని బ భాక్షలు చేసుకుంటాం.
హ్మ్ అదే ఇక మామూలుగా ఇప్పుడు సంక్రాంతి అయినా అట్లనే చేస్తారు కదా
ఉమ్ సంక్రాంతికి భోగిరోజు సంక్రాంతి
ఆ సంక్రా భోగి ఫస్ట్ మ్ మ్ కనుమ అని ఫస్ట్ భోగి తర్వాత సంక్రాంతి తర్వాత కనుమాని మూడు రోజులు చేస్ చేస్తారు కదా భోగి రోజు జు మా దగ్గర నైతే భోగి రోజు పులగం చేస్తాం. బెల్లమేషి ఇట్లా ఉం కదా తర్వాతి ఆ భోగి పండ్లు పోస్తరు ఉం ఉం ఇగ సంక్రాంతి రోజ అయితే ఇక మనం దినేటియి ఏవైనా ఉంటాయిగా మటన్లు చికెన్ లాస్ సంటియని అట్ల పెడుతరు ఇగ తర్వాత ఇగ కనుమ రోజు ఇగ మొత్తం అన్ని ఇ ఇగ అంతవ ఇగ అయి
మాకైతే సంక్రాంతి రోజు నోములు ఉంటయి మేము నాన్ వెజ్ ఏం తినము కనుమ రోజు చేసుకుంటాం
అదే నోములు ఉన్న వాళ్ళకి సంక్రాంతి రోజు ఇగ అట్లనే ఉంటది ఇగ తినరేము నోముల్లెని వాళ్ళు అయితే ఇగ తింటరు ఇగ ఆ ఇగ సంక్రాంతి స్పెషల్ అంటే ఏన్ టిది సక్ కినాలే గద సాకినాలు అర్ షలు అట్లనే గదా చేస్ కునేది
అవును
మామూలుగా అంటే ఇగ వేరే అప్పాలంటే బానే చేసుకుంటాం గని సంక్రాంతి అనంటే సకినాలే గదా ఎక్కడైనా
ఆ చకినాలు గారెలు కారపూస హరిష్
చలాని ఉం ఇగ అవే ఎక్కువ శాతం అయితే సకినాలు మాత్రం సంక్రాంతి అంటే సకినాలు ఎందు కఅంటే మనం మిగతా అప్పలు ఎప్పుడు చేసు కున్న సకినాలు మాత్రం సంక్రాంతి అప్ ప్పుడే చేస్తర్ ఎవ్వరైనా ఉమ్ చేస్తారా మీరు సకినాలు
ఉం చేస్తాం సకినాలు చేస్తాం
ఉం మేం కూడా చేస్తాం ఇగ చాలా మంది చేేస్తారు మా సైడ్ కూడా ఒక్కోక్క చాలా చాలా పది కేజీల అని ఇరవై కేజీలని అట్లా ప ట్టిచ్చుకొని చేసుకుంటారు
ఉం అవును కారం సకినాలని అన్ని రకాలు చేస్తారు ఇగ
అవునవును ఇప్పుడు మామూలుగా చేసేటిఐయితే ఇప్పుడు నువ్వులని అవని ఇవని ఒషీ చేస్తరుగా
ఉం అవును
ఎక్
నువ్వుల తొటి ఓమ నువ్వులు
అంటే సకినాలు వేయడం వల్ల ఆయిల్ కూడా ఎక్కువ కాలదు మళ్ళా
హ్మ్
అట్లుంటదిన్నమాట ఎంతైనా సంక్రాంతి అంటే సంక్రాంతి అంతే మూడు రోజులు మాత్రం బాగా
మంచిగా ముగ్గులు వేసుకొని హ్మ్ పెద్ద పెద్ద ముగ్గులు రంగులు హ్మ్
ఒక రోజు ఒక తిరి ముగ్గు ఒక రోజు భోగి రోజుమొ డిజైన్స్ అని సంక్రాంతి
ఆ చుక్కలు కనుమ రోజు రతం ముగ్గులు
గ్గులని అట్లా వేసుకుంటాము రోజులు మూడు జర్ల మగ్గులుగా
ఉమ్
ఏ సంక్రాంతి అంటేనే మొత్తం రంగుల తనే నింపెస్తాం
ఆ సంక్రాంతి మొత్తం రంగ రంగులు గొబ్బెమ్మలు గొబ్బెమ్మలు పెట్టి బియ్యం ఇంకా
అవునవును ఆ నవధాన్యాలు అనేస్తారు గొబ్బెమ్మలు నవధాన్యాలు అని ఆ గొబ్బెమ్మ పైన ఎత్తరు ఇకవన్నీ అంటే సంక్రాంతి అంటేనే ఇక గొబ్బెమ్మలు ఇగ రేగ పంన్లు అని ఇక ఇవ్వే ఇవ్వే ఉంటాయి ఇక మొత్తం ఇక అందరి దగ్గర అట్లనే చేసుకుంటారు కదా సంక్రాంతి
ఉమ్ మూడు రోజులు అలానే చేసుకో కుంటరు
ఉమ్ ఈ సంక్రాంతి అంటేనే సందడి ఇంటి నిండా చు టాలు ఇగా మనం అట్లామో ఊర్లో పల్ పల్లెటూర్ లో నుంచి పట్టణాల కాని పట్టణాల నుంచి పల్లెటూరు కాని అట్లా పోతూనే ఉంటారు కదా జ నాలు ఆ మూడు రోజు
అవును
ఉమ్ ఊర్లో ఉండే వాళ్ళు పట్టణాలకని అవును అవునవును కోడి పందాలు కూడా ఉంటాయి ఉమ్ ఆ మన దగ్గ టె ఆంధ్ర్రా సైడే ఎ క్కు ఉంటాయ్ కోడి పంద్యాలు అవి ఇవి
ఆ అవును
కానీ సంక్రాంతి అంటే సంక్రాంతి స్పెషలిగవంతే కోడి పంద్యలు హ్మ అక్కడ గూడా బా చేస్తారంట
సంక్ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ చేస్తారు. లేదంటే ఇంకా పల్లెటూళ్ళలో లో ఏసుకుంటారు కోడి పందాలు
ఉ
హు
ఎంతైనా పల్లెటూర్లల్నే బాగుంటాయి కదా ఏ పండగ్
ఉ అవును అందరు కల్సుకుంటారు మంచిగా ఉ
పండుగలైనా పల్లెటూర్లనే మంచిగుంటాయ్ పట్టణాలల్ల కంటే ఇగ అందరు వచ్చి ఇగ్ ఉంటరు కదా అందరు అద్ ఇ అదే రోజు గల్సుకుంటా ఉంట్రిగా పని
ఉ అవును
ఆ సారే రా మరి
స